హలో
హలో
ఆ వస్తుందా అండి నా వాయిస్ ఇప్పుడు
హలో
వాయిస్ రావట్లేదా
హలో
హలో
హలో
వాయిస్ వస్తుందా హలో హలో హలో
మ హలో ఆ వినిపిస్తుందా